ఆ వినిపిస్తుంది బ్రో
బ్రో గుడ్ ఈవెనింగ్ బ్రో
గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్
ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు
ప్రెజెంట్ అయితే వాక్ చేస్తున్నాం
ఓకే ఓకే బ్రో బ్రో మీకు అంటే తిన్నారా
తిన్నం తిన్నం
ఆ అయిపోంది బ్రో నైట్ హు మీకు వంటలు చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉందా బ్రో
ఆ ఇంట్రెస్ట్టే బ్రో
అవునా అంటే రెగ్యులర్ గా చేస్తుంటారా లేదా అప్పుడప్పుడు అట్లా
లేదు రెగ్యులర్ గా అలా చేస్తుండకూడదు
అవునా మీకు ఇష్టమైన డిష్ ఏది బ్రో
నాన్ వెజ్ంటే బాగా ఇష్టం నాకు
ఆ ఓకే బ్రో
నాన్ వెజ్ లో ఏదన్నా సం అరౌండ్ చికెన్ మటన్ ఏదేదన్నా సరే ఫిష్ ప్రాన్స్ యా అన్ని అం న్నీ తిన్
ఓకే ఓకే మంచి ఫుడ్ లవర్ అనమాట నాన్ వెజ్ లవర్ ఓకే బ్రో మీకు అంటే మీరు దీన్ని తినడం మాత్రమే మీకు తయారు చేయడం ఏమన్నా వస్తదా ఆ అంటే ప్రిపేర్ చేస్తారు మీరు అలాయితే
యా
అంటే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా లేదా
చిన్నప్పటి నుంచి అని కాదు గాని ఒక స్టేజ్ లైక్ ఒక టెన్త్ ఇంటర్ ఆ తర్వాత కొంచెం నాకు కుకింగ్ మీద ఇంట్రెస్ట్ పుట్టి న నెన్ ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టా అనమాట
అవునా ఇంట్రెస్ట్ అంటే ప్యాషన్ లాగా మీకు కుకింగ్ అంటే అవునా ఏంటో మీరు ఏ డిష్ బా తయారు చేస్తారు బ్రో
బాగా అంటే నాకు చికెన్ ఫ్రైస్ గానీ చికెన్ది బిర్యానీ కానీ ఇవి నాకు బాగా ఇష్టం అనమాట తయారు చేయడం బాగా చేస్తాను అది
టి ఓకే కే బ్రో ఆ ఓకే బ్రో ఇప్పుడు మంచి మంచిగా చికెన్ ఫ్రై ఎలా చేయగలరో ఒక సింపుల్ గా అట్లా చెప్పగలరా మీరు
లైక్ ఆ మాకు సింపుల్గా కావాలనుకో మామూలుగా చికెన్ని కట్ చేసుకోడము దాన్ని మ్యారినేట్ చేసుకోడమో పక్కన కడాయిలో కొంచెం ఆయిలె ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక ఆ చికెన్ ఫ్రై ఉంటుందే దాన్ని వేసేయడము మ్యారినేట్ చేసిన చికెన్ని మ్యారినేషన్ కోసం లైక్ ఉప్పు కారము గరం మసాలా చికెన్ మసాలా ఇటుక కొంచెం పెరుగు మీరు వేయాలనుకుంటే కొంచెం జింజరు పచ్చిమిర్చి దాంట్లో లైర్గా తగిలించేసి దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవడం అనమాట ఆ అంటే అది కడయిలోకి వేసేయడము ఆ నూనె అనే మొత్తం చికెన్ ఆ నూనెలో చికెన్ ఉడకాలన్నమాట అదంతా బాగా ఉడికిన తర్వత్ త చాల దగ్గరకు వస్తుందది అప్పుడు నీకు లైక్ రోస్ట్ కావాలంటే అలా వదిలేసేయోచ్చు ఇది కొంచెం ఒక గ్రేవి టైప్ కావాలంటే కొంచెం వాటర్ గానీ లేదా మీరు ఇంకొంచెం వెేయగలిగుతే అయినా కోకోనట్ వాటర్ గాని లేదం టె ఏమన్నా క్రీమీ ఐటమ్స్ లైక్ బటర్ కానీ ఇలాంటివి ఏమన్నా వేసుకొని దని కొంచెం గ్రేవీ వచ్చేలా చేస్ కొచ్చూ అన్నమాట
టు ఆ ఓకే ఓకే బ్రో మీరు చెప్తుంటే మాకు తినాలి అనిపిస్ స్తుంది అట్లే అందుకు బో ఇంకా మీరు వెజ్లో ఏమంటే ఇష్టం మీకు
దా పన్నీర్ పన్నీర్ అండ్ ముందు పప్పు
ఓకే ఓకే బ్రో
ముద్దపప్పు ఆవకాయ ఇజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ పక్కన అప్పడం ఉంటే ఇంకా స్వర్గం కావంగా
ఆ ఓకేప్పు మీరు నన్న ఏమన్నా అడగల
ఆ అవునున్నాను నిన్ను క్వశ్చన్ చేసినా మళ్ళ నేను మీ ఫడుడుగాపోతే ఎట్లా మీక ఏమన్నాను లైక్ ఇష్టమైంది ఏంటి అని చెప్పి
నాకు చపాతి విత్ ఎన్ని కరీ పర్లే బ్రో
హ
స్పెషలీ చపాతి పప్పు అయితే బాగుంటది నేను బా ఎక్కువ ఇష్టపడతా అన్నమాట
ఓకే
ఆ ఇంకా నాన్ వెజ్ అంటే ఇంకా బిర్యానీ తింటుంట అబ్రం
మీరు ట్రై చేయాలనుకుంటే చపాతీలు ఎవరు కావట్దు చపాతిలో లై ఆల్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ ని లైక్ బాగా కట్ చేసుకని ఒక ఒక టైప్ ఆఫ్ కుర్మా చేస్తారు అనమాట ఇ ఆ నీకు చాలా నచ్చుతుంది బాగా
ఆ పర్లేదు బ్రో ఆది కూడా బాగుంటది
అ
అద ఇకా మ ఫుడ్ అంటే ఇప్పుడు చేసుకొని తింటాంన్నారు కదా ఇ బయట బయట తింటుంటారా అంటే హోటల్
బయట అంటే ఆ తింటుంటాను కాగాని బట్ బట్ ఎక్కువ కాదు ఎందుకంటే నాకు కొంచెం ఓసిడీ అనమాట హైజీనిక్ కొంచెం ఇవి ఎక్కువ సో అందుగాని నేను బయట ఫుడ్ ఎక్కువ ప్రిపేర్ అే ప్రిఫర్ చేయ అనమాట ఏదనాని ఓన్ గా ప్రిపేర్ చేసుకుొని తినడానికి కొంచెం చూస్తాం ఇఫ్ అంటే లైక్ పెద్దగా మన చిన్న ఇండ్లు కాబట్టి పెద్ద పెద్ద ఎక్స్ కానీ లేదంటే ఓవెన్ ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటివి ఏవైనా బయట తింటాం అనమాట ఇన్న మోస్ట్ ఆఫ్ ది గేస్ మనం ఇంట్లో చేస్తుంది నిన్న
అంటే ఇట్లా బేకరీ ఐటమ్స్ అవి కూడా మీకు ఏమన్నా తయారు చేయడం వస్తుందా
అయి ట్రైడ్ బట్ అంత బాగా రాలేదు అనమాట బట్ ఐ ఏం స్టీల్ లర్నింగ్
నేర్చుకుంటాను మీకు ఏమన్నా ఫ్యూచర్ లో ఇలా హోటల్ పెట్ట
అవునవును నాకు ఐడియా ఉంద అన్నమాట క్లౌడ్ కిచ్ అని స్టార్ట్ చేయాలనేది నాకు కొంచెం డ్రీమ్ అన్నగాని కైండ్ ఆఫ్ అనుకోొచ్చు
అ
క్లౌడ్ కిచెన్ గానీ ఒక ఆంధ్ర పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఒక ఆంధ్ర ఫుడ్ని ప్రొవైడ్ చేయడం కోసం
అవునువుడుద ఈ బా తింటారబ్ర మీరు తయారు చేస ఉంతో పాట ఫుల్గా అంటే ఇప్పుడు తింటాం కదా తర్వాత మీంక ఇలా హెల్త్ మీద ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం అలా ఏమన్నా ఉందా
అంట డైలీ కొంచెం ఎక్సర్సైజ్ చేస్త ఇప్పుడు అందరు తిన తర్వాత ఇంక ఎక్సర్సైజ్ అయిపోతే మనిషి ఆరోగ్యం పాడైపోతుంది ఎందుకంటే మనం అన్ని తినేవన్ని మసాలా ఐటమ్స్ తట్టు ఇంగ కొంచెం హెల్త్ కాన్షియస్ తీసుకోకపోతే గినా అయిపోతుంది మన మళ్ళింక హెల్త్ కోచేటప్పటికీ చాలా ఇంపార్టెంట్ వన్ ఇట్లాగే తింటాము అందే ప్రకారం కూడా మనం ఎక్సైజలు గానీ
అ జిమ్ కి అలా వెళ్తుంటారా
మోస్ట్లీ ప్రిఫర్ ఫర్ ద హోమ్ ఎక్సర్సైజెస్
ఇంట్లోనే వర్కౌట్ చేస్తూ ఉంటారా
ఏమో యి పెద్దగా కాదు లైక్ పుషప్ గానీ ఇంట్లో ఇంట్లో డంబుల్స్ గానీ
అవును బ్రో
ఇవి డంబెల్స్ చాలా వరకు చేసేసుకుంటాను అంతే
మార్నింగ్ రన్నింగ్ ఎళ్ళడం అలా ఏమన్నా చేస్తుంటారా
అప్పుడప్పుడు ఎక్కువ పోను కాని అప్పుడప్పుడు లైక్ వీక్లీ ట్వైస్ గానీ ట్రైస్ గానీ అలా
ఓ
య
ఒకే బ్రో ఇంకా మీరు నేను అంతే బ్రో నేను బా తింటాను వర్కౌట్స్ అంటే నువ్వు నార్మల్ మార్నింగ్ ఆ లేచి ఏదన్నా గేమ్స్ ఆడడానికి ఎలా వెళ్ ఏళ్త బ్రో షెటిల్ లైక్ క్రికెట్ ఏదనా ఆడుతుంటే
క్రికెట్ వెళ్డానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ చూపిస్తాను
అదే అదే బ్రో ఇంగ దాత అంటే ఇంకా నార్మల్గా ఎక్సర్సైజ్ అంటె ఏం లేదు బ్రో
ఉహు
అట్లా ఏం లేదు ఉ ఇంకా బ్రో మీరు మూవీస్ బాగా చూస్తారా
ఆ నాకు మార్వెల్ గానీ లేదంటే ఇప్పుడు నీ తెలుగు హాలీవుడ్ మూవీస్ గానీ ఇవి కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట
అంటే ఇంగ్లీష్ డబ్బుడ్ మూవీస్ బాగా చూస్తారా ఒకే బ్రో నేను చూస్తా బ్రో లైట్గా
తెలుగునా
ఆ తెలుగు అంటే తెలుగు మోస్ట్ ఎక్కువ చూస్తా నేను మార్వెలు అవే చూసా బ్రో
నేను పి మెన్ నేను టి ఎఫ్ఐ యే
ఆ
కంటెంట్ బాగుండాలి ఏమంటే
ఇందులో ఉంటా అంటే మీకు ఈ ఏజోన్ ఆర్ మూవీస్ అంటే చాలా ఇష్టం
హారర్
ఉమ్
మీకు
కొంచెం కామెడీ టైప్ అంటే కొంచెం నాకు ఇష్టం బ్రో
లైక్ ఈ జాతీరత్నాలు
నా అలాన్
కైండ్ ఆఫ్ ఓకే దగ్గర్లో కొంచం కామెడీ హారర్ జోనర్ లోనా రాజసాబ్ వచ్చింది చూసారా
ఆ చూసాను సార్
చింది మీకు
పర్లేద్ సార్ అంటే అంత బాగుందని చెప్పలేదు ఒక యావరేజ్
ఒక యావరేజ్ ఒకక ఫ్లో ఏళ్ళిపోయింది అంత లాగే వదన్
బోర్ ఏం కొట్టది కానీ అలా ఎల్త్ వస్తుంది అంటే అంత హై ఇచ్చే సీన్స్ ఏమి నాకు తగిలినట్టు అనిపించలేదు
క్లైమాక్స్ ఫ్యాట్ ఫైట్ కూడా బానే ఉంది మరి దాన్ని పార్ట్ టూ అంటున్నారు చూడాలి మళ్ళీ ఇంకా
ఏమో బ్రో చెప్పలేము వాళ్ళు ఇష్టం ఏదన్నా తీస్తారు
ఆ
మనకు సినిమా అంటే మనకు ఎంటర్టై ఏంటిటైర్మెంట్న వాళ్ళకు సినిమా అంటే బిజినెస్
చంగా అంత ఆల్మోస్ట్ బిజినెస్ వాలకఅంత ఉమ్ బ్రో ఇంకా ఇంకా బ్రో రీసెంట్గా ఏం మూవీస్
ఆ థియేటర్.. ‌ అంటే నేను థియేటర్ ఎక్కువ పోలేదు నేను థియేటర్ ఏం పోలే బ్రో రీసెంట్ టైమ్స్ ఆల్మోస్ట్ అన్ని ఓటీస్ లో చూసుకుంటా అంటే
అవునా లాస్ట్ టైం ఎప్పుడు పోయారో గుర్తుందా
ఉమ్ ఆ లైక్ తెలిస అఖండ టు పోయింటను మేబి
అ ఒకే ఒకే బ్రో
ఆ కాంచనా రి రిలీజ్ కదా సో కాంచనాకు వెళ్దామని అనుకుంటున్నా అనమాట
హ ఇలాంవి ఎలానిబ్ట్లా మ ఈ సింగిల్ గా వెళ్డడం ఇష్టపడతారా ఫ్రెడ్స్ తో వెళ్ళడం ఇష్టపడతారు
మోస్ట్ ఆఫ్ దిస్ ఫ్రెండ్స్ వెళ్తేనే ఎ ఎంజాయ్మెంట్ ఏమన్నా కూడా సింగిల్ వెళ్తే ఏ ఉంటుంది చెప్పు ఆ ఫ్రెండ్స్ తో వెళ్తేనే కొంచెం బాగుంటది ఆ సీన్స్ ని కొంతమందికి రిలేట్ చేయడం గాని ట్యాగ్ చేయడం నీ ఈ ఫండ్ అంతా అక్కడ వాళ్ళతనేవండిదించకున్న
అవును అవును బ్రో
ఉమ్ మీరు మీ ఫ్రెండ్స్ వెళ్తారు కదా
ఆ నేను అంతే బ్రో నేను ఎక్కువ థియేటర్స్ లో చూడ్డానికి ఇష్టపడ్డాను నాకు మొబైల్ లో చూడ్డమే ఎందుకో ఇష్టం అనిపిస్తది
మీ కానీ కొన్ని మూవీస్ లెక్ ఇఫ్ యూ మిస్డ్ సలార్ అనే మూవీ ఒకటి ఉంటంది అనమాట చూసే ఉంటరు
ఆ...
అది అది థియేటర్ లోనే బాగుంటది
సార్ తప్పకుండా నేను థియటరే
ట్రై చేయను అంటే కొన్ని మూవీస్ థియేటర్ కొన్ని బాగుంటాయి కొన్ని మూవీస్ అంటే అనిపిస్తుంది అబ్బా ఎందుకన్నా వచ్చామాథియేటర్ అలా అ కన్న టటు అనిపించింది అనమాట నేన్ లాస్ట్ నిమిస్ ఇ్రరు బేన్ బ్ర నువ అమ్దా నవు
ఓకే ఓకే బ్రో థాంక్యూ బ్రో యువర్ టైం